హలో సిస్టర్
పండి సిస్టర్
ఊ బాగున్నరా సిస్టర్
ఆ బాగున్నాం, మీరు బాగున్నరా
ఆ బాగున్నాం ఏం చేస్తారు
ఏం లేద్ సిస్టర్ ఊరికే కూర్చున్నా
అవునా తిన్నారా
ఆ ఇప్పుడే దిన్నం
ఏం కర్రీ ఆ తిన్నాం
మాది ఆలూ కర్రీ మీది
మాది ఈరోజు ఎగ్ ఫ్రై సిస్టర్
ఓకే ఏం జేస్ స్తరు మీరు
ఏం లేద్ సిస్టర్ ఖాళీనే
మ్యారేజ్ అయిందా
అ లేదు అన్మ్యారీడ్ మీకయిందా
ఆ ఒక బాబు
అవునా చిన్న పిల్లొడేనా బాబు
సెవెన్ మంత్స్
ఇంత చిన్న పిల్లొడా
ఉమ్
రీసెంట్గా మ్యారీడ్ అయిందా సిస్టర్ మీకు కంటే వన్ ఇయర్ అట్ల టూ ఇయర్స్ అయితుందా
ఆహ త్రీ ఫోర్ ఇయర్స్ అయితుంది కానీ కొంచెం లేట్గా అందిందీ
అవునా
మాట్లాడతారా మరి మీ బాబు కొంచెం కొంచెం ఇప్పుడేవన్నా
ఆ
మీ బాబు ఏమన్నా మాట్లాడతాడా అంటున్నా
ఆ సెవెన్ మంత్సే కదా ఇంకా అంత అంటే ముచ్చట్లేక ఉ అ అంటాడు
ఆహా మ్మ్ అంటండుగా
ఆడుకొంటుండూ
ఆహా
ఎక్కడ మీది
అట్లా డీటెయిల్స్ ఏం చెప్పొద్దన్నారు కదా సిస్టర్
ఎవరన్నారు
ఇదే యాప్ లో డీటెయిల్స్ అంటే నేమ్ ఎక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఏం అనొద్దు అన్నారు గదా
లేదు మాట్లాడుకోచ్చు ఏం కాదు
అవునా ఏమో ఇంగ అంటే అట్ల టిక్స్ వచ్చింది కదా అనేసి ఇంకా పర్సనల్ డీటెయిల్స్ సేమ అయితే ఎవ్వరైతే అడగలేరు
ఎన్ని కాల్స్ అయ్యాయి మీయి
మరి నాకు నిన్ననే వచ్చింది సిస్టర్ ఇదేంటి ట్వంటీ కాల్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి కాల్ చేస్తే పోలేదు అది తెన్నె తెన్నె అంటే సిక్ సే మా కాల్స్ మార్ పలనా
ఆ
ఒక అమ్మాయి ట్వంటీ కాల్స్ అయిపోయినాయి అంట అయితే ట్వంటీ కాల్స్ అయిపోతే కాల్ పోదు అన్న విషయం ఆమెకు తెలియదు అది నా కూడా తెల్వదు అయితే నేను రిటర్న్ కల్ చేద్దాం అని కాల్ చేస్తుంటే అసలు అంటే రింగింగ్ లో ఉంది కాని ఆమెకు కాల్ వెళ్ళట్లేదు అంట లేదు నాకు కాల్ రాలేదు అన్నది అనేస అట్లా అనేసరికి ఒక త్రీ ఫోర్ టైమ్స్ చేసా ఆమెకే ఫోర్ టై ఫోర్ ఫైవ్ టైమ్స్ చేసినా ఫైవ్ టైమ్స్ చేతే ఫైవ్ టైమ్స్ అట్లనే అయింది ఆమె కాల్ వెళ్ళలేదు రింగింగ్లనే ఉంది ఇంకా అట్లా పోయింది
లేదు వెళ్తది కదా మా అక్కది కూడా అయిపోయినాయి కాల్స్ నేను మా అక్కకి చేసి మాట్లాడిన
అవునా లేద్ సిస్టర్ మరి ఆమెకి ఏమైన్నా నెట్వర్క్ ఇష్యూ ఉండేనా
అదే అనుకుంట
మరి ఫోర్ టైమ్స్ చేసిన మళ్ళ లాస్ట్ టైమ్ కూడా చేసినా ఫైవ్ టైమ్స్ అయింది ఇక అన్ని కాల్స్ అట్లనే వేస్ట్ అయిపోతున్నాయి అనేసి ఇక సైలెంట్గున్న అప్పుడు ఆమె మీ నెంబర్ ఇచ్చిల్లి ఇంగా
ఎవరు అచ్చి త నా
చితా దీ
ఆహా కాల్స్ అయిపోయాయి అంటన తనేయీ
ఆ అటువంటి కాల్స్ తయిపోయినయి జస్ట్ నాతోనే లాస్ట్ కాల్ మాట్లాడింది. నువ్వ్ మళ్ళి నేన్ రిటర్న్ కా రిటర్న్ కా కాల్ చేద్దామంటే అసలు కలవట్లే ఏంది మీది ఇట్ల వస్తుంది అంటే అవ్ ఫోన్ నెంబర్ అయి ట్వంటీ కాల్స్ కంప్లీట్ అయినాయా అంటే అయినాయి అన్నది అయ్యో ఇక అంది లేదేమో అనేసి అనుకున్నాం ఇగ ఇంగ న నాయీ అ ల్ నీ కాల్స్ వేస్ట్ అయినాయి గా
అవున
మీ ఎన్నిఅయినై
నాది ఫోరే అనుకుంట
అవునా మీకెన్నడు వచ్చింది సిస్టర్ టాస్క్
నాకెప్పుడో వచ్చింది గానీ మా బాబుకి జలుబయిందని ఇగ నేనేం మాట్లాడా లేదు ఎవరితో ఇన్ని రోజులు
అవునా అంటే ఎన్ని డేస్ వరకు ఉంటది అనేసి ఏం తెల్వదు కదా ఈ టాస్క్
ఆహా తెలియదు అది
అవును
మా బాబుకి జలుబైంది మళ్ళా కాఫ్ ఉంది అని ఆయనకి సిరప్స్ బోసలే సరిపోతుంది.
అవును తగ్గిందా మరి ఇప్పుడు
ఆ లైట్గా తగ్గింది కొంచెం మంచిగానే ఆడుకుంటుండు
ఆహా బాగున్నర మీీ బాబు మరి
ఆ మంచిగానే ఉ
ఉహు
ఏం పేరు మీ పేరు
పర్సనల్ డీటెయిల్స్ ఇందులో ఏం షేర్ చెయో త చేసుకోవద్దు అని అన్నారు సిస్టర్ అట్లా
హ్మ్ అవునా ఏమోమ్మరి మేము అర్చేద అయితే అన్ని మాట్లాడుకున్నాం
అదే అర్చిత కూడా అన్నారు ఆమె ఆమె కూడా అన్నారు నాతో, అంటే ఇట్ల పర్సనల్స్ సేము, ఎవ్వరు షేర్ జేస్కోరు అనేసి అన్నారు.
అవునా మర్ తనునే మాట్లాడుకుంనం కద.
ఏమో సిస్టర్ మరి నాతోనైయితే చెప్పలేదుగ తాను ఆమెనే చెప్పిళ్ళు ఇంకా మా ఫ్రెండ్ కాలేదు ఆమె కూడా కాల్స్ కాలేదురా, ఒకసారి మాట్లాడు నువ్వు ఆమె తోటి అంటే ఇగ ఆమెనే ఇచ్చింది నెంబర్ మీ నెం
మా అది ఇప్పుడు టెన్ మినిట్స్ మ ట్లాడాలంటే ఏం మాట్లాడత్తం పేరు అవ అడక్కుంట
ఆ అది నాకూడా అట్లనే అనిపించింది అని ఏమో ఇగ వాళ్ళే పర్స్పెక్టివ్ లొ పెట్టిల్లో అట్ల
లేదు మీ వాయిస్ ఎక్కడొ విన్నట్టు అనిపిస్సది అందుకని అడిగా నేమ్ చెప్పుకోచ్చు ఏం కాదు మేము చెప్పుకున్నాం గదా.
చెప్పుక్కున్నంలేండి. ఈ ఈ టాస్క్ అయ్ పెయిన్ తర్వాత నెంబర్స్ అయితే ఉంటాయ్ కద.
ఉ చదువుకుంటున్నార
ఆ లేదు స్టడీ కంప్లీట్ అయిపెయింది.
ఆహా
మీది
నాది ఇంటర్ లోనే ఆపేసా మ్యారేజయింది.
నౌనా
ఉ
నాది పిజీ కంప్పీటయ్యింది సిస్టర్ నాది
ఆహ
హు
ఓ
మీ సారు ఏం చేస్తారు.
అవి క్క ఐటిఐ కంపెనీకి కార్ దోల్ తాడు డ్రైవర్.
ఓహో అన్న్ క్యాబా
ఉ
ఓకే క్యాబ్ లో ఇన్కమ్ బాఉంటదా మరి.
ట్వంటీ టూ ఇస్సున్నారు ఇప్పుడైతే
అ అన్ అదేంన్ సిస్టర్ మన రౌండ్స్ని బట్టి ఉండదా.
ఆఆ అంటే అది ఫోర్ అవర్సె టి
ఆహ అంటే మార్నింగ్ ఫోర్, ఈవినింగ్ ఫోరా అ
లేదు మార్నింగ్ ఈవినింగ్ మొత్తం కలిపి ఫోర్ వ
అఓకే బాంది అట్లైతే
హు
అంటే మార్నింగ్ వెళ్ళేసి డ్రాప్ చేసి పికప్ చేసేసుకొని ఇంకా తర్వాత మీ వర్క్ ఏమన్నా చూసుకో
ఆ అఓ అప్పుడు మార్నింగ్ ఈవినింగ్ ఉండే గాని ఇప్పుడు మార్నింగే పెట్టారు టెన్ నుంచి వన్ వరకు
అవునా టెన్ టు వన్ అంటే ఇ ఒక ఒ అవర్ లోనే పికప్ ఉంటది డ్రాప్ ఉంటదా అంటే మార్నింగ్ టైమ్ లోనే
మార్నింగ్ షిఫ్ట్ లో టెన్ వరకు అంటే కొంతమంది ట్వెల్వ్ నుంచి వన్ వరకు వచ్చేస్తారు కదా
అవును
టెన్ టు లెవెన్ డ్రాప్ చేస్తాడు టువెల్వ్ టు వన్ ను పికప్ చేస్తా చెకుంటుడు
ఓకే మార్నింగ్ షిఫ్ట్ వాళ్లని ఈవినింగ్ షిఫ్ట్ వాళ్లని ఇంకా
హ్మ్
బాగుంటది సిస్టర్ మరి డ్రైవింగ్ ఫీల్డ్ లో
మంచిగానే ఉంటదిక
ఉమ్
మనకి ఇష్టం డ్రైవింగ్ అంటే బాగా
అవును చాలా మంది డ్రైవింగ్ డ్రైవింగ్ డ్రైవింగ్ అని ఇష్టపడతారు
ఆయన పీజీ అయినది కూడా డిగ్రీ అయిపోయి డిగ్రీ అయిపోయింది కాగానీ డ్రైవింగే చేస్తుంది
అవును చాలా మంది హయర్ స్టడీస్ చేసిన చాలా మంది జాబ్ మానేస్ కూడా ఈ డ్రైవింగ్ లేకుంటే కుకింగ్ సైడ్ హోటల్ సైడా అది అట్టే వె సాఫ్ట్వేర్ కంటే ఎంతయదా
ఆవును మ కుకింగ్ సైడ్ కూడా వెళ్దాం అనుకోండి అప్పుడు కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ జాయిన్ అయ్యారు అందులో చెప్పిండుగాని పిల్దని డ్రైవింగ్ లోనే ఉండు
అందులో ఇంట కుకింగ్ అంటే మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎట్లా పడితే అట్లా పెడితే లా కొ మల్గెట్ పెట్టినప్పుడు కష్టం ఉంటుంది
అవును
మీరు ఇంట్లోనే ఉంటారు ఇంకా బాబుని చూసుకుంటారు అత్తయ్య వాళ్ళతో ఉంటారా
ఆ లేదు వేరే ఉంటాం మేం
అవునా
హ్మ్
మీ అత్తమ్మ వాళ్ళు ఎక్కడుంటారు?
వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. మేము హెచ్ వైడి లో ఉంటాం హయత్ నగర్ సైడ్
ఓకే ఓకే
కొంచెం దూరం మాకు
ఆహా ఇంక మీ ఇంక కాల్స్ ఇంక కంప్లీట్ అవ్వలే గద సిస్టర్
ఊ హ్మ్ లేదు మాట్లాడదామని అసలు ఇగ నాగ్గూడ మా బాబుకి జలుబైన కాంచి నాగ్గూడ కొంచెం ఫీవర్ లాగుంది ఎక్కువ మాట్లాడట్లేదండ్ ట
అవునా
హ్మ్
మళ్ళీ రిటన్ చేస్తారా నాకు?
ఆ చేస్తా
ఇప్పుడు చేస్తారా?
ఆ చేస్తా.
ఓకే